ఎందుకు అలా వచ్చింది ఎందుకలా వచ్చింది
ఎందుకో ఏమో మళ్ళశ చేసి వంశీ వాళ్ళు చేసినారు వచ్చింది మళ్ తర్వాత ఇంగ నువ్వు నీ చేసిన
వాళ్ళు ఇందాక ను మెసేజ్ చేసినప్పుడు వంశీ నాకే ట్రై చేస్తుండే
ఆ
రాలే ఎందుకో
హ ఏం చేస్తున్నారు
ఏం చేయల నేను రెజ్యూమ్ చెస్కుంటుంటి
య మూడు రూంలు డి రంజీత్ ని చేసుకుంటావ వీడిని చేసుకుంటవ తిన్నాను
ఏ ఇంతవరకు నేను సరిగా నేం చేయలే తెలు స ఇప్పుడు కూర్చున్న ఇన్ని రోజులుక్ గా మంజు కూడ ఉందిలే ఇప్పుడు కాదు వెళ్ళేది రాత్రి వాళ్ళ చెల్లొస్తారు.
ఆహా
ఓ నువు తిన్నావా
తిన్న అషా
ఏం చేసింది ఈ రోజు
ఏం చేసింది పొటాటో ఫ్రై అది శనికాయలు పచ్చడి మళ్ళ ఏదో ఆఫ్టర్నూన్ వచ్చి ది చేసినారు బం కాయ్ బెండకాయల్ ఫ్రై బెండకాయ పుల్ల గూర
అ
హ
ఎండ ఎక్కువగానే ఉ అార
అవును సంంగ నిమ్ సంగడ్తిన
ఆ బాగుంటది మేం ఒక్కోసారి చేసుకుంటాం
పడుకో పడుకోని ఉందావా
లేదు ఏమి
ఏదో వయిస్ ది కట్ట వస్తుందమ ఆ
కత ఒక నిమిషం ఉ పా ఇప్పుడు
బనను రేపుడు ప్లాన్ వస్తనార
తెలీదు నాకేమిీ
ఇంతా వంశీ రా రా ను పోద మన ఇద్దరం ఒక బైక్ లో వాళ్ళ ముగ్గురు ఒక బైక్ లో అ వంటి మీటకి పోదాంంట
అన వేద
న్నాే రా స ప త
ఏం చెప్పినవు
నేను రాాల రాలేను వంశీయాన్ రానుని చెప్ప
అ
ఆ కావాలంటే ఆశాని దొడుకోబండి అంటే ఆశ మీ సోమష్ బ్రో చేసి వెళ్తారు వాళ్ళు అని అన్నారుడు
ఆశా మీ వాస్ కట్ అవుతుంది ఆ
శశి ఎ అని అన్నాడు చెసి అయితే అయ్యామ అనుకోలేదు ఆ
చేసిన న లేచాడు పోదునా వస్త ఆనందత్నా
ఇంకా సోమేష్ బ్రో అని అడగాలేమో అయితే
ఉమ్ వాళ్ళ సరే మోస్ట్లి వాళ్ళు రారేమో
ఎందుకు రాడు ఓ గుళ్ళో కడు ఒస్తాడు
స్ ఏమో అమ్మ తాగుత
ప్రతిసారి ఎల్తడు
మనమ్ లాస్ట్ టైం వెళ్ళామ్ కదా సిద్ధూ
ఊమ్ ఎళ్ళామ్
శరారా బ్లూ శరార ఎస్కొంది లాస్ట్ టైమే గదా
నువ్ బ్లూ శరారా ఏస్నవా
నువ్వు
నేనా ఆ పర్పల్ కలర్
ఆ
అప్పుడు నువ్వు రాలేదానుకుంట
ఉమ్
రోష్ని ఆయావ్ వచ్చనవ్లే నువ్వు రోష్ని లహరి మానసా నేను వెల్నామ్ మంజురాలే మంజు పీరియడ్స్ అయ్నయ్
మంజుదా
ఆ
వాళ్ళు కూడా ఒచ్చినారు కదా లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ఏమో నాకుతేల్సి
ఎక్కడ
పేయ ఒకే లాస్ట్ ఇయర్ అంటే నువ్వు నేను ద్ దేవిక ఆ
ఆ జూనియర్స్
ఆ జూనియర్స్ ఆ ముందు ఇయర్రూ మనం వెళ్ళినమ్
ఉమ్
ఆశా నిన్ను ఎవరో ఒకాయన నువ్వు బావు వని ఆయన ట్రావలింగ్ ఆయన
ఆహా ఏ రాధా అందరు ఆహా నేనే తీసుకున్నా కదా రోజు మర్చిపోయ్నా
ఆ
అవునే పాపం చేయాలె ట్రిప్పులేయలేదులే
ఆ ఆ సోది మొకమ్ది లే అట్లాంటివన్నీ నమ్మకూడదు ఆశ ట్రాప్ చేస్తారు లే
ఏం చెప్ చెప్తూనే ఉన్నాడు అప్పుడే ఏం చేయాలింగా
అందరికి ఎందుకు ఆశ నీమదనే
వే ఆయన ఏం కాదు వే ఎందుకు చేశాడో ఆయన నాకే తెలిదు
అవును మాట్లాడినావా ఆ పిల్లోడితో గంగ
ఆ అదే నేను మాట్లాడలే రాలేదు వాడు ఊరికే అలా ప్రాంకు
హా
అంటే ఇలా ఆడి పిలచాలి పోయి కోనకి నేను రాలేన అని చెప్పన్నా ఎండకు నావల్లా కాదు
ఆ అదేదో పెళ్లి మర్రె ఏదో చెప్పినాడు
ఆ అదే కోనా ఏందో నేను రాలేను
ఆ ఆపిల్ల నా కేమన్నా ట్రై చేస్తుందా అని అన్నాడంట లేదా ఆ పిల్ల ఊరుక ఫస్ట్ మాట్లాడితే కదా తెలిసేది నేను టైం పాస్కి రాను అన్నాడంట అంటే టైం వేస్ట్ ఎందుకు వచ్చి ఆ పిల్ల పడినప్పుడు అని
చెప్పింది పాద న
ఆ ఆ
మంచి మంచిగా చెప్పినావులే అన్న
నేను పక్కనే ఉన్నా నాతో మా మాట్లాడేదు నేం పక్కనే ఉన్నా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎన్ని మినిట్ అంది ఫైవ్ మినిట్స్ ఏంది ఇంకొక కాల్ మాట్లాడితే
హా ఇంగ ఇంగ ఒక కాల్ అయిపోతే దా నీది
అవును
అయిపోనీ రెస్ట్ ఈ రజా గదా లాస్ట్
ఏయ బర్తద అమౌ అదు
అదే నా బట్ట బాగున్నా ఏ బట్టలో ఏ కొనుక్కున్నాం
ఏం ఆశ ఎప్పుడు బట్టలు బట్టలు బట్టలు బట్టలు అని
అసలు నీకు తెలిస్తే సుప్రజ అసలు లేవు ఆ మీకే చాలా ఉన్నాయి సుప్రజ నాకంటే ఎన్ని డ్రెస్సులు నీకు నాకైతే ఏం లేవు అడుగు మాత్రం చెప్ప అసలు బా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వేసుకునే బట్టలులేదు
అన్నీ ఏసు కుంటే ఎవుడైనా
ఏ ఏది లేదు
ఒక ట్రిప్ కి ఒక జీను ఒక టీ షర్ట్ ఓవర్ సైజ్ టీషర్టు ఓ ఆ కొనుక్కోవాలా
కదా ఇది ఏదైనా జూడియోలో చాలా మా విశాల్ మార్ట్ లో బాగుంది టీ షర్ట్లు బాగున్నాయి ఏమంటే నేను చూడలే సరిగ్గా పోలే జస్ట్ పోయి వచ్చేసా హాహా రీసన్
టార్ ఆశ
జూడియాలో జూడియాలో నాకు ఏం అనిపించట్లే పోయినా రీసెంట్ నా బర్త్డే ముందు రోజు పోయినా
ఆ ఇప్పుడేం సల్ సేల్ నడచడం లేదా జూడియోలో
తెలితల నచ్చట్లేదు అది ఓన్లీ జానవరి అప్పుడేదో చెప్పింది ఆమె సెప్టెంబర్ అక్టోబర్ లో నడుస్తుంది ఇప్పుడు లేదు అననికి హండ్రెడ్ రూపీస్ సేల్ అంట అడ సేల్ అదే ఇదండీ బిల్లింగ్ వేసాం ఆమె చెప్పింది అడిగితేే మా కిందింటి అక్క
నేను ఒక జీన్ కొనుక్కోవాల అంటే మళ్ళ కిందికీ ఉండకూడదు మళ్ళా పైకి ఉండకూడదు మళ్ళీ ఫిట్ ఉండకూడదు లూజ్ ఉండాలి అలాంటి జీన్ కొనుక్కోవాలి
నువ్వు వోంకి రాలా కదా
రల
పొదాము నువ్వు ఒక రోజు పొద్దున్న పొద్దున్న బంక్ కొడుధాం లే
ఆ అంతే ఇరివి అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాంలే
అవునులే ఇది అయిపోతే
చెప్పలేదా మీ సభ్యకి రీసెర్చ్ ఆర్టికల్ గురించి
న ఏం చెప్పలే ఏమి
వాళ్ళే చూసుకుంటారులే అంతేలే
అ
మా సారు ఏమో ఏమి అమ్మా చెప్పలేదు ఇంకా
ఆ
మేము జస్ట్ ఎడిట్ చేసా ఆయన పెట్ పెట్నాము ఆయన పబ్లికేషన్ కి పెట్టినాడు అది యాక్షన్ ప్లేన్స్ వచ్చింది దా తర్వాత అది పబ్లి పబ్లిష్ కావాలా
అయినే మట్ ఆ ఏం చెప్పలేదు ఈ ఇబ్రహీంకిి సార్ కి ఫోన్ చేయంటే రేపు చేస్తాం మల్ల చేస్తాం మల్ల చేస్తాం కానీ అట్ ట్లనే ఉన్నాను
అ
నైన్ మినిట్స్ టెండి మంజు పడుకోనుందా
లేదు
నువ్వు ల్యాప్టాప్ లో చేసుకుంటున్నావా రెస్యూము
ఆ
అవియిపోయినాయా మంత్లీ రివ్యూకి
ఏది
జేపీలు కేసులు
ఆ ఆ జేపిలు అవ జేపిలు నేను పాతవే పెట్టేస్తా పో ప్రతిసారి వద్దు
ఆ
ఎందుకు అవే మంజు నీది సేవ సేవ్ చేసాకనీ నీది రాల నాదే వచ్చింది మంజు హ పోయింది అంటావు వద్దు కీసు ఇదే కదా కాదు అండ్రి ఆ ఇదో నాది ఈడొచ్చింది ఆశ రెజ్యూమ్ ఆశా రెస్యూమ్
ఆశ ఇది కట్ చేసి మళ్ళా చేస్తా
ఆ హా నాకేనా ఓకే
ఆ
చె